ఆ బాగున్నారా అండి అవునవును బాగున్నామండి ఏం చేస్తున్నారు ఏం లేదండి ఇప్పుడే వంట అయింది అవునా ఏం చేశారు మరి ఈ రోజు ఈ రోజు ఎగ్ టమాటా చేసానండి అండ్ దాంతో అ ఆ అయిపోయిందండి పప్పు చారు చేసాము బెండకాయ ఫ్రై చేసామండి ఆహా పిల్లలు వచ్చారండి స్కూలుకెళ్లి ఆ వచ్చారండి పిల్లలు వచ్చేచ్చారు
కంటిన్యూ ఆస్ స్కూలు
హ్మ్ ఊహు ఎలా వొచ్చారు ఎండ గుడ అట్లనే కొడుతుంది కదండి
ఇక టూ డేస్ నుంచి ఎండ బాగ కొడుతుంది మా ఫస్టింగ్స్ ఉంటన్నాం కాబట్టి కొంచెం వేడి టైమ్ లో మాకు కొంచం ఇబ్బంది అనిపిస్తుంది
అవునండి మీకు ఇగ చాలా ఇబ్బంది అవుతుంది
అవునా
ఉమ్ ఆ ఈవెనింగ్ అవుతా ఉంటే కొంచెం హార్డ్ హార్డ్ అనిపిస్తది అంతే తైయి ఎంతైన మీరూ గ్రేటేనాండి వాటర్ లేకుండా అంత సేప్ ఉండడం
ఆవునండి
మీరు జేసే సేమ్యా అంటే చాలా ఇష్టం అండి మాకైతే అవునా సరే అండి ఆ ఫెస్టివల్ కి పంపిస్తాన్లేండి ఎట్ల చేస్తారండ సేమ్య
సేమియా మేము నార్మల్
నార్మల్గా మీకూడా తెలిసుంటది కాని ఆహ్ మా ఫెస్టివలో రొజ్ జేస్ టం కాబట్టి మది స్పెషల్ గా అవుతది పాయసం ము ఎట్లా చేసినా ఎందుకొ మీరు చేసినట్లాగా అనిపించ ద్ అసలు ఏం చేస్తారు అందులో యాక్చువల్ గా మేము డ్రై ఫ్రూట్స్ అన్ని రై బ్రౌన్ కలర్ లో వచ్చేస్ సిన తర్వాత గీలో ఫ్రై చేసి పక్కన పట్టేసుకొని దాని తర్వాత మళ్ళీ సేమియా ఫ్రై చేసుకుంటాము తర్వాత పాల న్ చాలా మరిగిస్తాము మరిగించిన తర్వాత మళ్ళీ షుగర్ యాడ్ చేసి టైం తర్వాత డ్రై ఫ్రూట్స్ సేమ్యా అనేసి అందులో మిక్స్ చేసిస్తాం అండి ఉహు
సో దాంతర్
దాని తర్వాత చల్లాగవాలి కొంచం పాల్ చల్లగైన్ తర్వాత్ వేస్తాము అప్పుడయితే నే ముద్ద అవ్వదు అన్నట్టు ఉమ్ అలా చేస్తామండి
అవును బిర్యాని గూడ చేస్తాం ఇగ రంజాన్ కి స్పెషల్ మేమ్ బిర్యానీ చికెన్ మ
చికెన్ మటన్ అదే నడుస్తది ఇ వన్ వీక్ వరకు అయితే అందరు వస్తారు కలుస్తారు వెళ్తరు వస్తారండి మరి మీ బంధువులు హా వస్తారండి వాళ్ళు వస్తారు మళ్ళీ మేము వెళ్తాం వాళ్ళ దగ్గరికి యేలా జరుపుకుంటారండి మీర్ పండుగని మరి
ఆహ్ మా పన్ మా పండుగని మేము రంజాన్ అ మొత్తం వన్ మంత్ ఫాస్టింగ్స్ ఉంటాము ఫై టైమ్స్ నమాజ్ చెస్తారు ఖురాన్ చదుతారు సో ఈ రో అహ్ ట్వంటీ సిక్త్ నిన్న జరిగిన ఫాస్టింగ్ లో మేము సో ఎవరైతే చనిపోతారు గదా పెద్దలందరూ సో వాళ్ళ కొ అలా మి వాళ్ళకు క్రూరాన్ చదివేసి వాళ్ళకి ఆ అ ప్రే జేయడం మొత్తం నిన్న నైటంతా మేల్కొనే ఉన్నామండి ఆ సో అలా నిన్న బాగా ప్రఖ్యాతమాకి సో నైటంతా మేలుకొని మళ్ళీ సర్ చేసుకొని ఈ రోజ మళ్ళీ ఆ తయారీ చే పించామ అనటం
ఉమ్ ఉహు అట్లా అంటే ఏం చేస్తారండి
ఇచ్చారి అంటే మ మేడం మేము మొత్తం ఫ్రూట్స్ ఖజూర్ ఆహ్ పారాయటం మా చీల మీర్చీ బజ్జి వడ ఇవన్నీ చేసుకొని మొత్తం అందరం ఒక దగ్గర కూర్చుంటాము ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒక దగ్గర గూర్ ఎమండి ఫ్రై చేసుకుంటాము దానికి మున్
దానికి ముందు బిఫోర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుర్చొని ప్రేయర్ చేసుకుంటాం సో దాని తర్వాత తా సైరాన్ ఉంటది సైరాన్ అవతది సైరాన్ అయినపుడు సో ఆహా హ హ్ స్డే తర్వాత నమాజ్ ఉంటుంది మగబీర్ నమాజ్ అనేసి మగబీర్ నమాజ్ అనుకున్న తర్వాత మొత్తం ఇంకా ఏదైనా ఫుడ్ తినొచ్చి ఇంకా దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫైవ్ వరకు తినొచ్చు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ వరకే ఎండింగ్ మళ్ళీ ఇంకా ఉ హ
అల
ఇంట్లో అందరు ఉంటారా అండి మరి ఫాస్ట్ ఆ అందరం ఉంటామ్ అండి పిల్లలు కూడా ఉంటారు ఇన్ని డేస్ అనేది ఎమన్నా ఉంటాదా ఉంటారా ఇన్ని డేస్ అంటే మాకు వన్ మంత్ థర్టీ డేస్ అన్నది ఇంకా రంజాన్ అవును
త అంటే ఇక మనకి సూర్యుని బట్
సూర్యున్ని బట్టి మాకు ఫెస్టివల్ జరుగుతుంది టైమింగ్ అనేది కూడా టూ ఫోర్ ఫైవ్ మినిట్స్ స్టార్టింగ్ స్టార్టింగు మార్నింగ్ టైమ్ లో ఆ టైం ఎక్కువ ఉంటది సో ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ టైమ్ లో మార్నింగ్ టైమ్ లో ఏమో తగ్గిపోతుంటది ఈవినింగ్ టైం పెరుగుతు ఉంట రోజు కేన్నిసార్లు సుకుంటారు అండి నమాజ్ మరి డి అవును ఎలా చేస్తారు మీరు ఉగాది పచ్చడా ఉగాది పచ్చడ బాగా చేసుకుంటామండి తెలుగు తెలుగు ఫెస్టివల్ అసలు ఉగాదె మనకి తొలి పండగ ఉంటారు కదా ఉమ్ అయితే ఇగ ఉదయాన్నే లేసి అంత ఇల్లంతా క్లీన్ చేస్ ఇంక మనం మా దేవుడు ఫోటోలు ఉంటాయి కదండి వాటిని శుభ్రం చేస్ కోని మాకు కూరాడు కూడా ఉంటదండి వాటిని కూడా శుభ్రం చేసుకొని ఆ మళ్ళీ తోరనాలు కట్టుకొని మామిడి తోరనాలు కట్టుకొని
అవునా
చ్చడి చేసుకుంటామండి ఆ ఉగాది పచ్చడి ఏట్లా చేస్తాం అంటే వేప పూత ఆ ఇంట్ల కొత్తకుండా ఉంటది కదా
ఆ
కుండ తీసుకోచ్చి ఇగ వేప పూత చింతపండు బెల్లము వాటరు కొబ్బరి ఆ మళ్ళీ మామిడికాయ కొబ్బరి ముక్కలు అవన్నీ వేసి ఉగాది పచ్చడి చేస్తాం అండి ఉగాది పచ్చడి చేసిన్ తర్వాత ఈ ఉగాది పచ్చెడిని దేవున్ కి నైవేద్యంగా పెట్టి మేము దే మేము తాగుతాం అండి అవునా ఆ చెర్పతులాగా చేస్తాము మళ్ళీ దేవుడికి ఉమ్ దేవుడికి మళ్ళీ బూరెలు కూడా చేస్తాం అండి శనగపప్పున్ టాది కదండీ
ఆ
ఆ శనగపప్పు తీసుకొచ్చి
ఆ
బెల్లం వేస్తారు కొంతమంది షో షుగర్ వేస్తారు
అవును
ఆ ఇక మా ఇంట్లో మేము షుగర్ వేసుకుంటామండి ఆ షుగరేసి కుడకబట్టి కాసేపు నానబెట్టి తర్వాత ఉడక పెట్టేసి ఆ పప్పు మొత్తం దగ్గరకి వొచ్ చిన తరువాత షుగర్ ఎస్ సీ మళ్ళీ దగ్గరికి వొచ్చాక కొంచెం లైట్ గా మిక్సీ పట్టేసి గోదం పిండి తడిపేసి ఇ పూర్ణ నందులో పెట్టేసి వేస్తామండి వాటిని ఆయిల్ లో గాని నెయ్యి లో గాని కాల్చుకోవచ్చండి బాగుంటాయి హ్మ్ బూరెలు వా దేవుడికి నైవేద్యంగ బేడతామండీ ట్టకనే తింటాం అసలు అయితే న్యూ ఇయర్ కాదు కదండి మనకి అవునవును నూతన సమాచారం అంటారు ఉగాది అం సవసరం అనీ మొహరం ఉంటది మా మాకు కూడ మొహరం మొహరం రోజు జరుపుకుంటాం మాది కూడ సేమ్ అంటే మీకు మీలాగానే మేము కూడా ఒక పో మేము కూడా మొహరం చేసుకుంటాం నైన్ డేస్ నైన్ డేస్ లో కిచడి అ అవే తిన్ నాన్ వెజ్ తినం ఇంకా మేము దాని తర్వాత పాలు షర్బతు బెల్లం షర్బతు మేం గూడ సేమ్ మీ లాగనే డ్రెస్ ఏసీ డెరేషన్ చేస్ పటీ వేస్తాం అన్నట్టు ఇంకా హ్మ్ మలిదలు చేస్తారు కదా అండి అపుడు ఎట్ల జేస్తారండి పొడి గా చేస్తారా కర్రి చేస్తార మరి మేము ఆ పొడుగ చేస్తము కర్రి గా చేయము పొడగా రవ్వ తీసుకొచ్చేసి దాన్ని చపాతిలా చేసుకోని పాలల్లో మిక్స్ చేస్ ఫస్ట్ పాలను నానబట్టేసిన తర్వాత చపాతి చేసేసి మల్ దాన్ని గ్రాండ్ చేసేస్తాను గ్రాండ్ చేసింద తర్వాత షుగర్ యాడ్ చేసుకొని దన్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి దాన్ పై నుంచి గి మిక్స్ చేసేస్తాం అండి
న కోడలు ఇప్పుడు ఏమి చేస్తుంది
బాత్రూమ్ల వె సరే అండి అ కాల్ స్వీకరించినందుకు ధన్యవాదాలు సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఆ ఒకే అండి
హ్మ్